హలో
హలో
నమస్తే అండి
నమస్తే అండి బావున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
హా మేం గూడ బావున్నాం అండి
ఈ రో ఉ పండుగల గురించి తెల్సుకుందం అండి ఈ రోజు మనము
ఆ ఓకే అండి తప్పకుండ తెల్సుకుందాం అండి
మీరు ఎక్కుగా ఏ పండుగలు బాగా జరుపుకుంటారండి.
మే మేము అయితే నాకైతే దివాళి అంటే చాలా ఇష్టం అండి మేము హుమ్ మేము దసరా దీపావళి రక్షాబంధన్ సంక్రాంతి హోలీ ఇలాంటివి చాలా తెలుగు పండుగలన్నీ జరుపుకుంటామండి మీరండి
హుమ్ మేము కూడా అంతేనండి సంక్రాంతి ఉగాది దసరా వినాయకచవితి చవితి హోలీ రాఖీ పండగ
ఆ
ఇంకా దీపావళి శ్రీరామనవమి
ఆ
ఇలాంటి పండుగలన్నీ చాలా బాగా జరుపుకుంటామండి
ఆ ఆ మేము కూడా అంతేనండి
మేము ఇంకా ఈ ఉగాది పండుగ అయితే ఇంకా బాగా జరుపు జరుపుకుంటామండి మేమైతే ఉగాది పండుగ రోజైతే
ఆ
గుడికి వెళ్తామండి గుడికి పొద్దున్నే తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆ రోజు గుడికి వెళ్లి ఆ దర్శనం చేసుకుని ఇంటికి వస్తామండి కా రోజు అయితే ఇంకా రకరకాల పిండి వంటలు చేస్తామండి కుడుములు
ఆ
ఆ బొబ్బట్లు ఇంకా చాలా రకాల పిండి వంటలు అయితే చేస్తామండి మేము
అవునా
ఇంకా ఆ రోజయితే ఇంకా ఉగాది ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఉండాలి కదా అండి
అవునవునండి
ఉగాది పచ్చడి అనేది మేము చేస్తామండి ఉగాది పచ్చడి అంటే మనకి ఆరు రుచులతో కూడినది కదండి
అవునవునండి
ఆ తీపి కారం వగరు ఉప్పు చేదు ఇలా ఆరు రకాలతో కూడినది అండి ఉగాది పచ్చడి మీరు చేస్తారండి ఉగాది పచ్చడి
ఆ చేస్తామండి మేము ఉగాది రోజు తప్పకుండా ఉగాది పచ్చడి చేస్తాము మరియు ఇంకా గారెలు చేసుకుంటాము బొప్పట్లు చేసుకుంటాము వాటితో పాటు వ్యవసాయం పనులు కూడా మేము అదే రోజు ప్రారంభిస్తామండి ఉగాది రోజును నుంచే ప్రతి ఒక్క రైతులు ఆ ప్రారంభం చేస్తారు మా సైడ్ అయితే
అవునండి ఉగాది పండగంటేనే ఇంకా ఆ మనం వ్యవసాయానికి సంబంధించిన ఆయుధ పూజ కూడా ఆ రోజు చేస్తాం కదా అండి ఇంకా
మరి మీకు ఇష్టమైన పండగ ఏంటండీ
నే పండగ నాకు ఇష్టమైన పండగ అంటే సంక్రాంతి అండి
అవునా మా సైడ్ దసరా చాలా బాగ జరు కుంటామండి మేము
అవునా అండి ఎలా జరుపుకుంటారండి మీ సైడ్
మా సైడు మేముతొమ్మిది రోజులు తప్పకుండా బతుకమ్మని పేరుస్తామండి ఆ మళ్ళీ ఈ దుర్గామాత నవరాత్రులు కూడ తొ మీమిది రోజులు తప్పకుండా మంది క్ర హాస్స్ ఉండడం అలా చేసుంట అలా ఉంటారు ఆ మళ్ళీ ఇక దసరా రోజ అయితే ఇట్ల జమ్మి పూజ చేస్తాము ఆ ఆకులు తెచ్చి ఆ ఆకుల్ని మేము బంగారంగ కొలిచి మా పె వాళ్ళ దగ్గర ఆ బంగారాన్ని పెట్టి వాళ్ళ దగ్గర నుండి మేము ఆ ఆశీర్వాదం తీసుకొని ఆ సంవత్సరం మొత్తం బాగుండాలని వాళ్ళ మమ్మ దివిస్తుంటే చాలా మంచిగ అనిపిస్తందిండి మాకు
అవున అండి
ఆ మళ్ళీ వాహన పూజలు చేసుకుంటామండి కొత్త బట్టలు వేసుకుంటాము బతుకమ్మని ఆ ఆ తొమ్మిది రోజులు బతుకమ్మ అయితే చాల బాగ చేసుకొంటాం చాలా రకాల ప్రసాదాలు వండుకుంటాము
మీ సైడ్ బతుకమ్మ చాలా బాగా జరుగుతుందా అండి మా మా సైడ్ అయితే బతు పండుగ మేము చేయమండి చాలా తక్కువ అండి మేము మా సైడ్ చేయము
అవున
అవునండి
ఆహ మా సైడ్ అదే పెద్ద పండగ అండి
అవునండి
ఆ
ఇంకా మేమైతే శ్రీరామనవమి కూడా బాగా జరుపుకుంటామండి ఆ రోజు శ్రీరా జన్మదినంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అనేది బాగ వైభవంగా జరుపుకుంటామండి
అవున
ఉమ్ ఇంకా శ్రీరామ్ జన్మదినమే కాకుండ అదే రోజున సీతాదేవి శ్రీరాముని వివాహం జరిగిందని కూడ మనం నమ్ముతూ ఉంటాము గదా అండి
అవునవును అవునండి
అలా శ్రీరామనవమి పండుగ రోజు అయితే ఇంక మేము ఆ రోజు ఇంకా రకరకాల పిండి వంటలు చెస్ కొని ఆ తర్వాత ఇంకా ఈ శ్రీరామ పండగ అంటేనే ఇంకా మనం ప్రత్యేకంగా మనము పానకము వడపప్పు ప్రసాదంగ పంచుతూ ఉంటాం కదా అండి
అవునవునండి
ఉమ్ ఆ అవి ఖచ్చితంగా మేము భక్తులందరికీ పంచుతామండి ఆ రోజు మీ సైడ్ అల చేస్తారా అండి
ఆ చేస్తారండి మా సైడ్ గూడా అంతేనండి మేము గూడ ఆ వడపప్పు ఈ ప్రసాదం అవన్నీ మా సైడ్ గూడా పంచుతారు మేము కూడా ఆ రోజు గుడికి వెళ్తాం కళ్యాణ మహో ఉత్సవం చూసుకుంటాము అక్కన్నే మాకు ఆ రోజు అన్నదానం గూడ చేస్తారు ఆ అక్కన్నే తినేసి మల్లి సాయంత్రం మా ఊర్లో ఊరేగింపు ఉంటదండి సీత సీతారాముల వారిని ఊరెగిస్తారండి ఊరు మొత్తం మేమ్ దానికి గూడా వెళ్తామండి
ఇంకా మీ సైడ్ ఇంకా ఏ పండుగలు బాగా జరుపుకుంటారండి
ఇంకా దీపావళి అండి దీపావళి గూడా ఆ రోజు లక్ష్మీ వ్రతం చేస్ ఉంటా చాలా మంది లక్ష్మీ వ్రత్ అప్పల్ చేసుకుంటారండి మరియు సాయంత్రం కాలంలో సాయంత్రం సమయంలో కేదారేేశ్వని వ్రతాలు గూడా చాలా మంది మా సైడ్ జరుపుకుంటారండి మేము కూడా మా ఇంట్లో కేదరేశ్ను వ్రతం చేసుకుంటామండి సాయంత్రం ఆ అవునండి వ్రత్ ప్రతి సంవత్సరం దసరా దీపావళి రోజు తప్పకుంట చేసుకుంటాం ఇవి
అవునండి మనకి హిందూ పండుగల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ అంటే దీపావళి అండి ఇది వెలుగుల పండుగా బాగా ప్రసిద్ధి చెందిందండి
అవునండి
ప్రతి సంవత్సరం మనం కార్తీక మాసంలో వచ్చే అమావాస్యనాడు ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపు కుంటూ ఉంటామండి
అవున
ఇంగ్ శ్రీ ఇది శ్రీరాముడు రావణాసుని వధించి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాస పూర్తి చేసుకున్నది అందుకు తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును దీపావళిగా జరుపుకుంటామండి మనము
అవునవునండి
ఇంకా ఆ రోజ అయితే ఇంకా మనము దీపావళి పండగంటేనే ఇంకా మనకి ప టపాసులు ఇవన్నీ ఉన్ కాల్స్ తాం కదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాల్తో సహా
అవునవునండి తప్పకుండా కాల్స్ కాల్స్తాం.
ఇంగ బంధువులు స్నేహితులు ఒకరికొకరం అందరం కలిసి ఇంగా ఈ టపాసులు అంటే ఇంకా చుచ్చు బుడ్డి అంట కాకరపూలు
అ
ఇంకా లక్ష్మీ టపాసులు అంట ఇలా రకరకాల టపాసులన్ని కాలుస్తూ ఉంటామండి మీరు కాలుస్
ఆ ఆ మేము కూడా కాలుస్తామండి రాకెటు మళ్ళీ చుచ్చుబుడ్లు, భూచక్రాలు, ఇంగ కాకర పుల్లలు. ఇటువంటివి చాలా పెలుస్త పెలుస్తూ ఉంటామండి మేము కూడా మళ్ళీ ఇంట్లో దీప్ పాలు పెట్టుకోవడం మూడు రోజులు కూడా దీపాలు పెట్టుకోవడం ఇలా ఆ ఇలా దీపాలు కొత్త బట్టలు ధరించడం కుటుంబంలోని ప్రతి ఒక్కరు మనము ఒ సంవత్సరం మొత్తం అది పని చేసుకుంటూ ఉంటాం కదండి పండగ ఒక్క రోజు మాత్రమే అందరం కలిసి ఉంటాం కదండి ఒక దగ్గర కూర్చొని ముచ్చట పెట్ పెట్టుకుంటూ మరియు అదది పూజ చేసుకుంటూ అలా ఆనందంగా చ చరుపుకోవడమే పండగలు కదండి ఆ ఒక్క రోజు మాత్రం చాలా ఆనందంగా మనసుకి హ్యాపీగా అనిపిస్తదండి
అవునండి ఇంకా వినాయక చవితి అయితే ఇంకా మేము బాగా జరుపుకుంటం అండి మా సైడ్ అయితే
అవునా
వినాయక చవితి అంటేనే ఇంకా వినాయకుడిని మట్టి విగ్ మట్టి విగ్రహంతో తయారు చేసిన వినాయకున్ని నిలబెడతామండి మా సైడ్ అయితే ఇంకా ఒక నైన్ డేస్ వరకు ఉన్న తర్వాత ఇంకా ఆ రోజు లాస్ట్ రోజు వచ్చేసి ఇంకా బాగా ప్రసాదం అంతా చేసి మల లాస్ట్ రోజ ఇంకా స్వామిని వేయడానికి ఎళ్తామండి అక్కడ ఇంకా రంగులతో అందరూ చల్లుకుంటారండి
అవున
మీ సైడ్ ఎలా జరుగుతుందండి
ఆ మా సైడ్ కూడానండి తొమ్మిది రోజులు వినాయకుల వినాయకుల్ని పెడతామండి ఆ ఫస్ట్ రోజు పెట్టాక ఇంకా సెకండ్ రోజు కూడా అలానే పూజ అయిపోయిన క మా మా దగ్గర ఏంటంటే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటామ అండి మేము చాలా ఇట్లా పోటీలు ఉంటాయి కదండి ఆటల పోటీలు అంటే ముగ్గుల ముగ్గుల పోటీలు కానివ్వండి ఇది చైర్స్ తో ఆడుకుంటాం కదండి మనం మ్యూజికల్ చైర్ అలాంటివి మరియు పిల్లలకి కప్పగంతులు ఆ ఇట్లాంటివి చాలా గేమ్స్ ఆ ఆ మేము ప్రతి రోజు కండక్ట్ చేసుకుంటూ ఉంటామండి
అవును
ఆ మళ్ళీ లాస్ట్ తొమ్మిదవ రోజు నిమజ్జనం చేసుకుంటామండి మేము కూడా ఆ రోజు చాలా డ్యాన్సులు చేస్ తూ స్వామివారిని అక్కడికి వాగు దగ్గరికి తీసుకెళ్ళి నిమజ్జనం చేసుకు చేస్తామండి
అవునండి ఇంకా సంక్రాంతి పండుగ మీరు జరుపుకుంటారా అండి
ఆ జరుపుకుంటాం అండి మేము కూడా సంక్రాంతి పండగ జరుపుకుంటాం చాలా పిండి వంటలతో ఆ జరుపుకుంటామండి మేము కూడా
అవునండి
ఆ
ఈ రోజు మనం పండుగల గురించి చాలా బాగా తెలుసుకున్నామండి ఎన్నో మంచి విషయాలను తెలుసుకున్నాము
అవునండి మీకు తెలిసిన సమాచారాన్ని నాకు అంద చేశారు నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అంద చే శాను చాలా ధన్యవాదాలుండి మీరు మా కోసం ఈ టైం ఇచ్చినందుకు
ధన్యవాదాలండి
ఓకే అండి